హలో వినిపిస్త హలో
మీకు వినిపిస్
ఆ వినిపిస్తాదండి అ
ఎలా ఉన్నారండి ఆ బాగు మేము బాగున్నామండి తిన్నారాండి
ఇప్పుడే అండి తినేసి వచ్చాను
ఆ ఇంకా లేదండి తినాలి ఏం తిన్నారండి ఏంటి స్పెషల్ ఈరోజు
స్పెషల్ అట్లంత ఏమి ఉండదండి వారం రో వారం వారం ఏమి చేస్తారో అదే స్పెషల్ అదే రిపీటెడ్ గా చేస్తారు
అవునా అండి అంత టేస్ట్ మంచిగా ఏమి ఉండదా అండి మీ హాస్టల్లో ఫుడ్
ఏదో ఉంటుందండి అట్లా అట్లా ఉంటుంది అంత టేస్టీగా అయితే ఉండదు అవునండి వెళ్ళాలండి లీవ్ తీసుకొని
అవున
వెళ్ళాలి ఇంకా లేదండి అడగలేదు మీరు అండి
ఆ నేను వెళ్ళాలండి ఏ ఫెస్టివల్ బాగా జలుపుకుంటనండి మీ సైడ్
మాసేడా చేస్తారాండి వినాయక చవతిబాగా చేస్తారు సంక్రాంతి ఇంకా బాగా చేస్తారు ఈ లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతి ఏం చేయలేదు కానీ అంతకు ముందు టూ ఇయర్స్ అయితే బాగా చేస్త
అంటే ఎలా చేస్తారండి సంక్రాంతి అప్పుడే
అంటే ఎట్లా అంటే త్రీ డేస్ ఫెస్టివల్ కదా అది ఏం చేశారంటే ఒక ముందే ముగ్గులు పోటీలు పెడతారు ఎద్దుల పందాలు పెడతారు తర్వాత అట్ల గేమ్స్ అన్ని పెట్టి అన్ని ప్రైజెస్ కాని వన్నీ ఇస్తారు ముగ్గులు పోటీలు పడితే ఫుల్ డే మొత్తం ముగ్గులు పోటి అంటే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసి అంతా స్టార్ట్ చేసి
ఓకే అంటే ఇప్పుడు ఆ గేమ్ కాదండి ఇప్పుడు ఆ గేమ్ పార్టిసిపేట్ చేసేప్పుడు ముగ్గులకి అంటే చెప్తారా అంటే కాన్సెప్ట్ దేని సంబంధించే ఉండాలి అట్లా అని చెప్పి చెప్తారా లేదంటే మీ ఇష్టం ఏదైనా వేయొచ్చా
ఇప్పుడు వరకయితే కాన్సెప్ట్స్ అయితే ఏం చెప్పలేదండి నార్ మలుగా మనకి నచ్చితే అది దాన్ని బట్టి మనం డిజైన్ ఎ వాళ్ళు సెలెక్ట్ చేసి
ఓకే అంటే జడ్జెస్ ఎవరండి ఎవరుంటారు అ అప్పుడే అక్కడ కండక్ట్ చేస్తారు వాళ్ళ హెడ్ ఉంటారా లేదంటే
అక్కడ కండక్ట్ చేసే వాల్లే అక్కడ కండక్ట్ చేసే వాళ్ళనే పిలుస్తారు తర్వాత ఇంకెవరైనా ఇప్పుడు పోలీస్ వాళ్ళు కాని అట్లా హయ్యర్ వాళ్ళు ఉంటారు కదా లేడీస్ అలాంటి వాళ్ళని పిలుస్తారు ఇప్పుడు లేడీస్ కంటే కొంచెం ఐడియా ఉంటుంది ఉమ్ ంటే సో అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో జడ్జిమెంట్ ఇప్పిస్తారు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు అసలు ఇంత మంది ఒక ఫుల్గా ఆ ఒక టూ రెండు అంటే మా ఏరియా దగ్గర కొంచెం పెద్దగా ఉందనమాట సం ఆ ఫుల్ సందు అంతా ము బ్బులే ఉంటయి అంత ఫుల్ల్ ఉంటంది అంత పెద్ద అంత ఫుల్గా కండక్ట్ చే నేనైతే పార్టిసిపేట్ చేయలేదు కాని నా చెల్లి పార్టిసిపేట్ చేసింది అండి నేను దాంట్లో కొంచెం ఏమంటే నేను హెల్ప్ చేశాను అంతే
ఓకే తను ఏ ముగ్గు వేసిందండి అప్పుడు
ఏదో డిజైన్ ముగ్గేసిందండి నార్మల్ గా అందరు చుక్కలు పెట్టి అట్లా ముగ్గు వేస్తారు కదా నా చెల్లి ఏమో రౌండ్ గా పై పై ట్టి కుండ పెట్టి నార్మల్ ఇంకా ప్చ్ సంక్రాంతి అంటే పొంగలు
ఓకే ఓకే ఏమండి సెలెక్ట్ అయ్యిందా తను మరి
లేదండి అంటే కొంతమంది చాలా మంది అంటే తినంటే చిన్నపిల్ల కదా చాలా మంది చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసే వాళ్ళు మంచి మంచి థీమ్స్ పెట్టుకున్నారు ఆ మనం అంటే ఏదో అట్లట్ల వస్తుంది అంత ప్రొఫెషనల్ ఉండము
అయితే ట తను ట్రై చేసింది కదా అది
ఆ పార్టిసిపేషన్ ఇంపార్ సో పార్టిసిపేట్ చేసింది
అ
వచ్చింది సారీ సారీ
ఓకే అయితే గిఫ్ట్ వచ్చినట్లే కదా అండి ఇంకా ఆ మా సైడు వినాయక చవితి బాగా జరుపు కుంటామండి మేము
మేము కూడా బాగానే చేస్తాం ఉంటామండి వెను సంక్రాంతి ఎట్లా చేస్తామ సంక్రాంతి త్రీ డేస్ చేస్తారా ట్లేవి నా చ్యోతి కూడా అట్లా వసాము సంక్రాంతికి ఏమంటే ఇంకా లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఏమో జబర్దస్త్ వాళ్ళు తెలుస వాళ్ళని కూడా పిలు నైట్ అట్లా పెడతారునమాట బాగా ఆ అంటే జాతలు ఎట్ జరుగుతాయి అట్లా సెలబ్రేట్ చేస్తార అనమాట గిలు పందులు పెట్టి దానికి మళ్ళీ ఇట్లు కూడా రైజెస్ ఏమి ఆ బ్లెట్ అని ఆ
అవునులేండి అవున అవును మనీ అదే మళ్ళా డబ్బులు గాని ఇచ్చేస్తారులేండి ఫిఫ్టీ థౌజండ్ రండు వన్ లక్ అలా చెప్తారు మా సైడ్ అయితే మేము కూడా మేము కూడా చేసుకుంటామ అండి నా సంక్రాంతి ఉగాది ఇవన్నీ బట్యి అయ్తే ఇ ఎలా జరుపుకుంటా ఉన్నా టాయంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు పూజ చేసుకొని స్వామికి ఇంట్లో ప్రసాదం పెట్టేసి తిని మంచిగా ఏమన్నా స్వీటర్ చేసుకుొని తిని ఉంటారు బట్ ట వినాయక్ చె త అలాగదండి మా సంథింగ్ స్పెషల్ అంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతార అనమాట ఇప్పుడు ఉగాది సంక్రాంతి అంటే ఎవరింట్లో వాళ్ళు ఇది అలా కాదు అందరం ఒక దగ్గరకు వచ్చి మాము యూత్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నామండి అందర ఒక దగ్గర మీట్ అయి ఆ చందా ఎంత అడుగుదాం ఇంటికి అని చెప్పి విగ్రహం ఏ మన బడ్జెట్ ఎంతలో తెచ్చుకుందాం అని చెప్పి యాక్చువల్ గా మేము ఇంటికి ఒక ఆ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడుగుతామండి యాక్చువల్ గా ఆ బట్ మేమై అయితే ఒక వన్ థౌసండ్ టూ థౌసండ్ అలా వేసుకుంటాం అండి ఇప్పుడు మా అందరూ మనం అడిగినంత ఇవ్వలేరు కదండి ఇప్పుడు కొంతమంది త్రీ హండ్రెడ్ అవుతాం వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళకి హండ్రెడ్ ఇవ్వచ్చు ఫిఫ్టీ వచ్చ మనం డిమాండ్ చేయలేం కదా ఇం
అవునవును అవునండి
సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మేము ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నాము ఒక్కొక్కరు వన్ థౌజండ్ టూ థౌజండ్ అలా వేసుకొని ఆ వన్ వ వన్ వీక్ ముందే స్టార్ట్ చేస్తాం అనమాట చంద కలెక్షన్ అంతా
ఓకే
ఆ తర్వాత మర టెంట్ ఎక్కడ వేయాలని ఒక ప్లానింగ్ చేసుకుంటాము
విగ్రహాన్ని అంతా ఎక్కడ తెస్తారండి మీ ఊర్లోనే తెస్తార లేకపోతే ఎక్కడ
ఆ లేదండి మా ఊర్లో అందుబాటులో ఉండవు పక్కన మాది తా తాడిపత్రి నియోజకవర్గం ఆ మా ఊరు నుంచి అక్కడికి దగ్గరే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అక్కడ అది ఆ విగ్రహాన్ని చూడ్డానికి కూడా ఒక మేమంతా వెళ్తాం యూత్ మొత్తం వెళ్తాం మా ఫ్రెడ్ ఇది ఆటో ఉందనమాట ఆ ఆటో తీసుకొని అందరము వెళ్ళి అక్కడ చూసి ఒక ప్లేస్ లోనే కాదు చాలా చట చాలా ప్లేసెస్ లో అమ్ముతారు అనమాట గ్రహాలు వెళ్ళి ఫస్ట్ మేము వి ఉ ఫస్ట్ మేమందరం విగ్రహాన్ని చూసి తర్వాత హలో
హా అండి వినిపిస్త
అదే అండి అందరం వెళ్లి విగ్రహాన్ని చూసి ఫస్ట్ ఓకే ఇది బా మా అందరికి ఓకే అనిపించింది అంటే వాళ్ళు చెప్తారంండి థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేదంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అట్లా చెప్తారు కాస్ట్ కూడా చాలా ఉంటాయంండి
అంటే ఇప్పుడు చాలా మంది కెమికల్స్ యూస్్ చేసి కలర్స్ అదంతా చేస్తా ఉన్నారు అలా చేస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది అది ఇది అంటారు కదా మీళలాంటిది ప్రిఫర్ చేస్తారండి
ఆ లేదండి మ్యాక్సిమం మట్టితోచ్చి చేసిన విగ్రహాన్ని చేస్తాము ఆ కలర్స్ వేస్తారు కెమికల్స్ మాక్సిమం నాకు తెలిసినంత వరకు యూజ్ చేయరు మేము ఎందుకంటే మాక్సిమం తెలిసిన వాళ్ళ దగ్గరే తెచ్చు కుంటాం అనమాట విగ్రహం అనేది ఆ విగ్రహం కూడా ఉ ఉంటుంది కదండి కొంతమందికి ఏమో ఇలా ఉంటేనే ఓకే కొంచెం కాస్ట్ ఎక్వ ఓక ఇప్పుడు ఎలా ఉంటుందంటే పల్లెటూరులో వాళ్ళందరికైన్నా విగ్రహ అలా మాదే హైలైట్ అవ్వాలిని కొంతమంది బాగుండి వాళ్ళ కన్నా మేమే చేయాలి ఉంటాయి కదండడి పలెల్లల్లో మామూలే ఏం కా అట్ల అందరము ఒక డెసిషన్ కు వచ్చి ఒక విగ్రహాన్ని చూసి ఆ ఒకే అని చెప్పి అడ్వాన్స్ మార్చిపోతాం అన్మాట అడ్వాన్స్ ఇ వచ్చి మళ్ళీ ఇంకా ఫెస్టివల్ రోజు అంతగా ఏముండదు పొద్దున్నే అదే ఏమంటారు బ్రాహ్మణుని పిలిపచ్చి పూజ చేపిచ్చి స్వామికి ఆ ఫేస్ కి ఆ టవాల్ అడ్డం కట్టింట మన్ అవునవును కనిపించక చూడకూదు అని చెప్పి ఇంగ ఫెస్టివల్ రోజు మేం ఆన్ అందరము రెడీ అయి వచ్చేసి ఆ పూజ టయానికి అందరం అక్కడే ఉంటాము ఆ బ్రాహ్మణుని పిలిపిస్తాం అన్నమట ట
కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి సేమ్ ఇట్లనే వాళ్ళ ఏమంటే టెంట్ కి యూస్ చేసే క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా అండి వాళ్ళు ఇయర్ ఇయరు అండి ఒక ఒక్కటే తెచ్చుకోని అన్ని ఇయర్స్ కి అదే యూస్ చేయ్యి ఇయర్ ఇయరు పొయ్యి ఇట్ల అంటే దగ్గర అయ్ మా దగ్గర అంటే బెంగ్ళూర్ అవుతుంది లేదా కొంచెం ఇంకొంచెం దు దూరం ఆయన పర్లేదు అంటే హైదరాబాద్ ఇట్ల చోటుకి వెళ్ళి దానికి టెంట్ కావాల్సిన క్లాత్ దాని దగ్గర డెకరేషన్ ఐటమ్స్ అన్ని అక్కడ పోయి తెస్తారండి అ
ఆ మేము ఇక్కడే తెచ్చుకుంటామ అండి తాడిపత్రిలోనే తెచ్చుకుంటాము డెకరేషన్ ఓకే అండి మాక్సిమం డెకరేషన్ మరీ అంత చెప్పుకునే విధంగా కాదు డెకరేషన్ మ మా మీడియం లో చేసుకుంటాము బట్ అయితే విగ్రహం మంచిగా తెచ్చుకుంటాము అదే ఇంకా ఫెస్టివల్ రోజు అ వినయకుడికి పూజ చేసిన తర్వాత పంచగ ప్రసాదము
ఆ వినాయక చవితి అంటే అందరు అంటే గుళ్ళకి నార్మల్ అందరూ పోయేది ప్రసా ప్రసాదం కోసం పోతారు వినాయక చోవితి అన్న కూడ ప్రసాదమే అ ఆ అన్నట్ చెప్పాల ప్రసాదము ఎంజాయ్మెంట్ ముఖ్యంగా ఆ ఫిఫ్త్ డే త్రీ డే ఫో ఫిఫ్త్ ఫైవ్ డేస్ అట్ల పెడ
ఆ మా సైడు టౌన్ నా అవునవునండి ఆ ప్రసాదం పెడతారండి టొమాటో అ టొమాటో అంట బనానాను కరడ్డు షుగర్ వేసి చేస్తరు కదా పంచామృతం పంచామృతం వేరే లేవెలండి అందరికి చిన్న గ్లాస్ లో ఒకటె గ్లాస్ ఇస్తాము అసలు అ టెస్ట్ ఏ వేరే లెవెల్, అందుకే అండి నేను టూ, త్రీ గ్లా గ్యాసెస్ ఎందుకు అంటె మేమే కదా హెడ్ అక్కడ కొంచం.
ఇంగ్ ఆ హెడ్ అనే కాదండి, ఆడున్న వాళ్ళు ప్రసాదం వచ్చే వాళ్ళకి పెట్టేదాని కన్నా ఆడున్నవాళ్ళు తినేదే ఎక్కువ ఉంటది. ఐథింక్, మీ మీరు చెప్ మీరు చెప్పే దాన్ని బట్టి మీర్. ఎక్కు తినే టట్టున్నం.
లేదండి తక్. లెండి. ఒక టూ, త్రీ గ్లాసెస్, చిన్న గ్లాస్ తో అంతే. ఇంక్ గా ఫస్ట్ డే అలా అయిపోతుంది. ఫష్. ఏ, త్రీ డేస్ అండి మేము. ఫస్ట్ డే నైటే ఇంకా స్వామి దగ్గర సాంగ్స్ పెట్టి మంచిగా అంటే, మాముల మూవీస్ సాంగ్స్ పెట్టి ఆ చిన్న పిల్లొలు, లేడీస్, బాయ్స్. సు అందరు పెద్దోళ్ళు, మ్య ఏజ్ అయినా వాళ్ళు అందరు అదే, మ్యారేజ్ అయిన వాళ్ళంటే, హా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండు. లేదంటే అత్త, అల్లుడు. అట్లా వరుసైన వాళ్ళంతా కలిసి, మంచిగా ఏదన్నా సాంగ్స్ ప్లే చేసుకొని. మంచిగా డ్యాన్స్ వేస్తారు. బాత్ కలిసిమెలిసి ఉంటారు. ఇంకా సెక్ కేండె డే సేమ్ యజ్యువల్ జరుగుతుంది, నైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. డ్యాన్స్ ఏస్తారు అంతా. ఇంకా థర్డ్ డే ఓచ్చేసి అన్నదానక్. కార్యక్రమం చేస్తామండి.
ఆ ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్ అన్నమాట. ఈ నేన్ కూడా చాలా సార్లు విన్నా. మాస్ మేమున్. గూడ ఎవరన్నా వినాయకుడి విగ్రహం పెట్టని. ఖచ్చితంగా అన్నదానం మాత్రం చేస్త్. తరు. ప్రతి ఒక్కరు ఒకర్ చేసైనారంటే, అందరు చేస్త్.
అదే అండి ఇంగ్ ఇప్పుడు బాగా, ఫేమస్ అయిపోయింద్. గాదా అంతా అట్లే చేస్తారు. ఇంకా అదే ట్రాన్, పప్. ప్పు, అన్నము, వంకాయి, పలావు, కేసరి బాదు అట్లా పెడతారు. ప్రా అవుం యా భోజనాలు. మార్నింగే స్టార్ట్ చేస్తామండి. ఎయిట్, సెవెన్ అలా స్టార్ట్ చేస్తారు. ఓచ్చే వాళ్ళు ఓచ్చి తినిపోత ఉంటారు. లేదన్ సిక్స్ థర్టీ కల్లా అంతా క్లోజ్ చేస్తాము. ఇంకా ట్వెల్వ్ కి వినాయకుడిని. ట్రాక్టర్ లోకి కూర్చోబెడతామండి. ఊరేగింపుకి మా కాలనీ మొ త్తం ఊరేగింపు చేస్తం డ్రమ్స్ ఉన్నాయి మాకి ఆ డిజె అలా అంతా కొంచం బడ్జెట్ చాలా హై అవుతాది కాట్టి మేము తెప్పిము డ్రమ్స్ మా వాళ్ళు ఉన్నారు అంటే మా ఏయా వాళ్ళే ఫ్రీ నే కొడతారు మా ఏరియా విగ్రహమే కాబట్టి
మీరు బాగా ఎంజాయ్ చేస్తారా అండి డ్యాన్స్ బాగా చేస్తారా
నేను దూమ్ దామం అండి సిగ్ అనేదే ఉండదండి ఏమంటారు చెప్తారు కదా ఉండేది ఒక లైఫ్ చిల్ల వాళ్ళు అన్నట్లు. అంతే హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండలా. ఎంజాయ్ చేసేప్పుడు ఎంజాయ్ చేయాల బాధలో ఉన్నపుడు బాధా ఉండాల అంటారు కదా. అట్లా టైప్ అండి నేను భారీగా ఎంజాయ్ చేస్తా. ఇంకా అండి ఆ పోయి పోయిన సారీ కూడా బాగా ఎంజాయ్ చే స్తామండి నేను మా బ్రదరు ఉన్నాడు వాడు నాలాగే అనమాట ఎవరైనా ఉన్నారు. అంటే సిగ్గు పడేది డ్యాన్స్ వేయకుండా ఇట్లానే ఇద్దరం బాగా కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము. మాక్సిమం నేను మా తమ్ముడు బాగా చిల్ అవుతామండి ఫెస్టివల్ కి.
చూద్దామండి ఈసారి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో కుదిరితే మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్త
అవునండి ట్రై చెయ్యండి.
హ్మ్ చేస్తామండి. హ్మ్ సరే అండి ఉంటామండి థ్యాంక్ యూ అండి. బాయ్. చుక్ చుక్.